ఇక్కన్నే ఉన్న
హలో హా బావున్నా మేడం బావున్నారా మీరు
మ్మ్ బావున్నామండి టిఫిన్ జేసారా ఏం టిఫిన్ జేశారండి
టిఫినేం లేదు మే
మేడం రైసె టిఫిన్ దినాల గదండి ఆరోగ్యానికి బావుంటది రైస్ దినడం ఏంటండి ఇంత పొద్దున
ఇక్కడెక్కువ చేసుకునే అలవాటు లేదు మేడం మాకు
సుకోపోతే మీరు చేసుకోండి గదా ఎవరితోన్ మీకే సంబంధం మీ ఆరోగ్యం గురిం చి మీక్ గదా
సరే మేడం
చేసుకుందాం ఏం టిఫిన్ జేస్తరు జెప్పండి మీకేం టిఫినస్తది
ఆ
నాకు ఇడ్లి దోశ అన్నీ వచ్చు టిఫిన్స్ ఎక్కువ అన్ని వచ్చు గాని వండుకోవడాని కిబ్బందై అన్నం దింటుండ్రా అండి మీరు హవును మేడం అట్ల జెయ్యద్దు గదా అండీ మంచిగ టిఫిన్ జేసుకోవాలె తినాలె లైట్గా మధ్యాహ్నం మల్ల వేడి వేడి గ వండుకోవాలె తినాలె మంచిగ వర్క్ చేసుకోవాలె అట్ల జెయ్యాలే ఈ మూడు పూటలన్నం దింటే హెల్త్ బావుండదు గదండీ మనం హెల్దీగుంటనే మనం బుట్టబోయే పిల్లలు గూడా చాలా హెల్దీగా పుడ్తరు
ఎస్ మేడం కాకపోతే ఇగ వీలున్ బట్టి చేసుకోవాలేదో
మ్ చేస్కోండి టిఫిన్స్ బాగ దినండి మేమా అండి మేమివ్వాళ్ళ మ్యాగీ దిన్నమండి మా పాప ఇవ్వాళ్ళా మమ్మీ నాకూ రైసొద్దు మ్యాగి జేసి పెట్టు మనన్నది మ్యాగీ జేసానండి నేను
మార్నింగ్ మార్నింగే మ్యాగీ ఎసారా మేడం
అవునూ అదీ టూ మినెట్స్ లో అయిపోతది గదా
ఎంతైనా మార్నింగ్ ఎమ్టీ స్టమక్తో మ్యాగీ దినడం అన్నది అంత హెల్దీ గాదు గదా మేడం
అంటే అది మా పాపకు తెలియదు కదాండి నాక్ గుడా చ చిన్నగా అంటే నాగ్గుడా చిన్నగా ఒ వేలే వ వే వేరే వర్ కుండే అందుకే తొందర ఫినిష్ కంప్లీట్ జేస్దామని చేసేసాను హు అ పర్లేలేండి మీరు జెప్పారు మీరు జెప్ ప్పార్ గదా ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేసి లంచ్కి పంపిస్తాన్తీ లంచ్ పంపిస్త మీరు జెప్పారు గద లంచ్ పంపిస్తలేండి నేన్ మళ్ళీ స్కూల్కెళ్ళి లంచ్ బాక్సిచ్చొస్తా దగ్గర అండీ ఒక టు త్రి కిలోమీటర్సుంటది ఎళ్ళు ఎళ్ళి ఎళ్ళి లంచ్ ఇవ్వచ్చు అవున ఏ క్లాస్ మీ పాప మా పాప సిక్స్త్ క్లాస్ జదువుతుందండి
సిక్స్త్ స్టాండెడా
ఆ
ఇంకా ఏం చేస్తున్నారు మేడం
ఏం చేస్తున్నామండి ఏం లేదు
లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తారు మరి
లంచ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళది గృహ ప్రవేశం ఉండేయండి అక్కడికి వెళ్ళాను ఇంత ముందే వాళ్ళని కలిసేసి వచ్చాను
ఈ సత్యనా పూజ ఉంది ఇవయి అక్కడికెళ్ళి ఇవ్వాళ లంచ్ కూడా అక్కడే చేయాలండి
మరి మీ పాపకెలా మేడం లంచ్ బాక్స్
అ మీరు చెప్పారు కదా ఇప్పుడు వండుకొని తీసుకనిపోయి ఇచ్చేస్తాంలేండి
నా ఏం కర్రీ ప్రిపేర్ చేస్తారు
ఆ ఇవాళ ఏ వారం అండి ఇవాళ ఫ్రైడే కదండి ఫ్రైడే అయితే ఎగ్ వండొచ్చు కదా అండి ఫ్రైడే రోజు సరే ఎగ్ ఏసి లంచ్ బాక్స్ రెడీ చేస్తాం తొందర అయిపోతది కదా టూ మినిట్స్ లో
ఎలా చేస్తారు మేడం ఎగ్ కర్రీ
ఎగ్గు కర్రీ మీకు తెలియదా
తెల్సు మీ రెస్పి ఎలా ఉంటదని చూద్దామని తెల్సుకుందామని
కర్రియా అంటే ఎగ్గు కర్రీ ఆనంటే ఇప్పుడు ఒక్కరికి చెయాలని ఆనంటే ఒక టూ ఎగ్స్ సరిపోతాయి మామూలుగా టూ ఎగ్స్ తీసుకొని అంటే విత్ ఆనియన్స్ కావాలా వితౌట్ ఆనియన్స్ కావాలా మీకు ఏది మీక్ ఎట్ల కావాలో చెప్పండి మీక్ మీకు ఇట్లా కావాలని చెప్తే నేను ఆ విధంగా చెప్తా మీకు ఎట్లా కావాలో చెప్పండి ఆనియన్స్ తో చెప్పాలా విత్ వాటర్ కావాలా వితౌట్ వాటర్ కావాలా
హ యస్ బావుంటదంట అలా చెప్పండి
అంటే వాటర్ లేకుండా ఆయిల్ ఎక్కువ పోస్తే అది అది టేస్ట్ ఉంటది
అ
ఉ వాటర్ అంటే వాటర్ రైస్ కూడా చేసి టేస్ట్ ఏ ఉంటది కానీ అది కొంచెం తక్కువ ఉంటది ఇది కొంచెం బాగుంటుంది సలే వితౌట్ వాటరు విత్ ఆనియన్స్తోని చెప్తాను టూ ఎగ్స్ తీసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియను రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి సన్నగా తరుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతది ప్యాన్ తీసుకొని ఒక చిన్నగా కట్ చేస్తారమేడం కొంచెం పొడుగగా కట్ చేస్తరా చిన్నగా చిన్నగా ఉండాలి ఎగ్ ఎగ్ కర్రీ కదా మనకు ఏంది అని అంటే ఫ్రై చేస్తే తొందరగా ఆ తొందరగా అరా రెడ్ రెడ్ కలర్ రావడానికి చిన్న కడి చేస్తేనే బాగుంటుంది కదా తొందర అవుతయి తొందర వేగడానికి కట్ చేయాలి కట్ చేసి మామూలుగా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిరపకాయలు ఆయిల్స్ ఆనియన్స్ ఏసుకొని ఇవి రెడ్గా కావాలి రెడ్గా అయ్యి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువనే పడుతది డ్డిగా అయినాంక అందులోనే ఉప్పు కారం మసాలా పసుపు అన్ని ఏసుకోవాలి అన్నీ ఏసుకొని అడుగుంటకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాల అవ్వని ఫ్రై చేసు కొని ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం మరీ ఉప్పు ఆయిల్ తక్కువ ఉంది ఉప్పు కారం ఎక్కు వేసినాంక అడుగంటుకుంటుంది అట్లా ఇట్లా మాడిపోతుంది అంటే ఒక టూ టేబుల్ స్పూ న్ అపు వాటర్ పోసుకోవచ్చు వాటర్ పోసు కుంటే ఏంది అంటే మనం ఉప్పు కారం అనేది కలుస్తాది అడుగంటది అప్పుడు ఏంది కొంచెం ఇట్లా ఉడుకు ఇట్లా ఉడుకుడు ఉ ఉడుకుతుంటే ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసుకోవాలాలో వేసేసుకుంటే ఏంది అంటే ఎగ్ బ్రేక్ చేసేసుకొని అట్లనే ఉంచితే ఆఫ్ బాయిల్ లెక్క అదో షేప్ తొనే బాగుంటది పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు మామూలుగా ఆ వైట్ వైట్ ఎల్లో ఎల్లో సపరేట్ అయ్యి కుక్ అయ్యి అట్లానే ఉంటది లేదు పొడి పొడిగా కావాలి అంటే దాన్ని మొత్తం ఇట్లా బ్రేక్ చేయాలి
ఆ
బ్రేక్ చేస్తే అట్లా కూడా అయితది మా పాపకు ఎట్లా ఇష్టమంటే ఇట్లా ఇట్లా కొట్టి పోసినాము అంటే అది అట్లానే ఉండాల అంటే ఆఫ్ బాయిల్ లెక్క ఉండాలి అట్లానే అట్లనే కొట్టేసి రెండు పోసి క్యాబ్ పెట్టేస్తే ఆవిరితోనే బాయిల్డ్ అయిపోతాది వైట్ వైటే ఉంటది ఎల్లో ఎల్లోనే ఉంటది మళ్ళా దాన్ని ఫ్లిప్ చేసినాము అంటే తిప్పేసినాం అనుకోండి ఆ కింద మీద్ది కూడా కింద కింద పడి కుక్ అయితది బాగుంటది అట్లా బాగుంటది కర్రీ ఈ మామూలుగా మనం ఆ ఆనియన్స్ ఏసి వాటర్ పోసి వస్తే వాటర్ వాటర్ వస్తాది వాటర్ వాటర్ వస్తది అట్లా బాగుండదు కానీ ఇట్లా బాగుంటది తినడానికి కూడా బాగుంటది టేస్ట్ కూడా బాగుంటది
మీ పాప అలానే ఇష్టపడుతాదా మేడం ఎక్కువ
పా మా పాపకి ఎక్కువ అట్లనే ఇష్టం అట్లనే చేయి మమ్మీ అంటది కాకపోతే ఏంది అనని అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతది ఆనియన్స్ అనేది చాలా చిన్నగా చేసుకోవాలే అట్లా అట్లా చేసి తిప్పేసి మీద కొతిమీరును ధనియాల పొడి గరం మసాలా చల్లేసుకుంటే రెడీ అయిపోతది ఒక టెన్ మినిట్స్‌లో అయిపోతాది కర్రీ అది కాకపోతే ఏందంటే చేయడమే కొంచెం ఓపికగా చేయాలి అంటే ఆనియన్స్ కొయడమైనా కూడా వాటిని ఫ్రై చేయడం అయినా కూడా కొంచెం టైం తీసుకొని చెయాలి మామూలుగా ఎగ్ కర్రీ వాటర్ ఏసి ఎట్లా వండుతాం మామూలుగా ఏసేస్తా ఉప్పు కారం ఏసేస్తాం వాటర్ పోస్తాం అది కాసేపు ఉడికినాంక ఉగ్గుగా అంటే మాముూలుగా ఆ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితేను మామూలుగా వాటర్ పోసి బాగా ఎగ్ బాయిల్డ్ చే సి అల్లా ఎసేత్తాం మామూలుగా వాటర్ పోసి ఎగ్ బ్రేక్ చేయాలనంటే కాసేపు ఉడికినాంక డైరెక్ట్ ఎగ్ బ్రేక్ చేసి అట్లా ఏస్తాం అట్లా ఏస్తే ఏంది అనంటే ఎగ్గు ఎగ్గు ఎగ్గుకి ఎగ్గే ఉంటారు వాటర్ వాటరే ఉంటారు ఆనియన్ ఆనియనే ఉంటది వాటర్ ఏసి చే స్తే అట్లా మిక్స్ కాదు కర్రీ ఉమ్మ్ అంటే అట్లా కొంచం టేస్ట్ త క్కువ ఉంటది బాగానే ఉంటది కాకపోతే కొంచెం టేస్ట్ తక్కువుంద అంటే మన మనకు చాలా మంది ఉన్నారు చాలా మందికి కర్రీ కావాలంటే అట్ల చేసుకోవచ్చు ఏ తినేది ఒకరే ఇద్దరే అయినప్పుడు ఇట్లా వితౌట్ వాటర్తోని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇట్ల బాగుంటుంది కర్రీ ఉ
ట్రై చేస్తా మేడం డెఫినేట్గా నేక్స్ట్ టైమ్
చెయ్యండి చెయ్యండి బాగుంటది ఎంత మంది ఉంటారు మీ ఇంట్లో
మా ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ మేడం
ఫైవ్ మెంబర్స్ ఉంటార మీరు చేస్తారా వంట మీ అత్తమ్మ చేస్తదా ఆ
అప్పుడప్పుడు అత్తమే చేస్తారు అప్పుడప్పుడు నేను చేస్తాను
ఎట్లా అండి మీ అత్తమ్మ గారు ఎట్లా చేస్తారు ఎగ్ కర్రీ
అత్తమ్మ ఎప్పుడు వాటర్ యూజ్ చేసే ఇస్తారు
అంటే ఫైవ్ మెంబర్స్ కాబట్టి అత్తమ్మ వాటర్ యూజ్ చేసే ఆ అట్ల మరి అత్తమ్మ చేసిన కర్రీ నచ్చుద్దా మీకు
బానే ఉంటా
అత్తమ్మ మీ అత్తమ్మ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఎగ్గికర చేయడంలో అయితే
అవును
ఆ ఆల్మోస్ట్ డైలీ తింటారు అనుకుంట డైలీ డైలీ ఈవినింగ్ ఖచ్చ కర్రి ఎగ్గు కర్రే ఉంటది నాన్ వెజ్ నైట్దే అవుతది అదే అదే మీరు బాగ ప్రిఫరెన్స్ ఇస్తారనుకుంటా ఎగ్ కర్రీకి
అవును మేడం ఇక్కడ ఎక్కువ అదే
ఆ ఎక్కువ అదే ఇట్లా ఏం నేర్చుకుంటారు మీ అత్తమ్మ గారి దగ్గర వంటలు అవును మేడం ఎవరి దగ్గర అమ్మగారీ ఏం నేర్చుకుు మీమ్మవారి దగ్గర ఏ నేర్చు మీరు సొంతంగ ఏం నేర్చుకున్నారు
నా సొంతంగా అంటే అ అన్నీ ఫ్రైలే మేడం మనం ఎక్కువ వాటర్ యూజ్ చేసి చేయడం అనేది ఎక్కువ ఏం లేదు ఎక్కువ నాకు
అంటే మీరు మీ ఫ్రై మీ ఫ్రై కూరలు జరిపోవు వాళ్ళకి వాటర్ కూడా టేస్టీగా నేర్చుకోండి మీరు
అదే నేర్చుకుంటున్న అత్తమ్మ ద్వారానే
కోవాలే
ఎక్కు నేను హాస్టల్ లో ఉన్న కాబట్టి ఎప్పుడు ఇంటి దగ్గర ఎక్కువ వండలేదు
హమ్ కాకపోతే మమ్మీ పనికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్లో ఇగ ఇవ్వని చేసేయాలి అప్పుడు యూట్యూబ్ ఉంది అద ఆమెయి గూగుల్ తల్లి ఉంది యూట్యూబ్ ఉంది చాట్ జీబిటి ఉంది ఇలందూ ఉన్నారు కదాలవాటు కానీ కొన్ని కొన్ని కర్రీస్ కుదురుతాయి కొన్ని కొన్ని కర్రీస్ సమ్ టైమ్స్ కుదరవు చేస్తే ఒకటి రెండు అటెంప్ట్లో రాదు ఫస్ట్ అటెంప్ట్లో ఏది రాదు
హు
ఏదైనా ఫస్ట్ అటెంప్ట్లో రాదు చేస్తుంటే చేస్ వస్తది నేను మా నాన్న నేర్పారండి నాకు. మా అమ్మ కంటే ఎక్కువ మా నాన్న నేర్పారు. మా నాన్న చేస్తారు వంట బాగా చేస్తారు నాన్ వెజ్ ఎక్కువ చేస్తారు. ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు మా నాన్న. సో అందుకని నేను మా నాన్న దగ్.
అక్కయ్య మామయ్యనే రెసిపీస్ అన్నీ.
మా నాన్న దగ్గర నేర్చుకున్నం ఇప్పుడు ఇంటికెళ్తే మా నాన్నని పక్కా పెట్టి నేనే ఆడ. క్క
హ
హ. వంట నేర్చుకున్న మమ్మీ దగ్గర కాదు నాన్న దగ్గరనే. మీ నాన్న చేస్తారా అండి వంట. మా నాన్న రాదు మరి ఓన్లీ రైస్ పెడతారు అంతే చెలి కర్రీ వచ్చి. ఇ అంతనా అట్లా ఆమ్లెట్ లాగా ఫ్రై చేసుకుంటారు ఇప్పుడు మీరు చెప్పిన లా కాకుండా ఒక. స్మాల్ ఆనియన్ కట్ చేసుకొని మిర్చి అట్ల. ఎగ్ ఫ్రై లాగా ట్రై చేస్తుంటారు ఆమ్లెట్ కర్రీని. ఎప్పుడన్నా మా మమ్మీ ఊరు వెళ్తే అలా.
హ
సరే మేడం ముంచే నేర్చుకోండి. వంటలు బాగా చేసి పెట్టాలి మీ ఇంటికి కూడా మేం వస్తాము. ఓకే మరి బాయ్ మీ దగ్గర కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి. ఆ తప్పకుండా తప్పకుండా ఫోన్ చేసినప్పుడు అలా మాట్లాడతా మీరు కావాలంటే తెల్. పెట్టుకో ఏం కర్రీలు కావాల సరే బాయ్.
మ్యామ్.